ఆ
హాయ్
హలో మేడమ్ గుడ్ ఈవనింగ్
వెరి గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ ఏంటి
స్నాక్స్ వచ్చేసి ఇంకా ఏం లేదు మేడం చేయాలి
చేసుకోవాలా చేస్తారా
చెయ్యం మేడం బయటే
ఏం తింటారు
మీరు చెప్పండి
ఉంటా
అవునా ఏం చేసుకుంటారు
కాన్ కగాని పాప్ కార్న్ స్వీట్ కార్న్ ఆ బొరుగులు
నాకు ఇక్కడ ఒక ఫేవరెట్ ఐటమ్ ఉంది మేడం
ఎంటది ఎంటి
ఆ స్వీట్ కాన్ గార ని
ఓ ఓకే స్వీట్ కాన్తో సమోసా కూడా బావుంటుంది తెలుసా
అవునవును మేడం స్వీట్ కార్న్ అవును నేను తింటాను బాగా అవి కూడా
కార్న్ సమోసా టేస్టీ గా ఉంటాయి యాక్చువల్లీ ఆలూ అండ్ ఆనియన్ వాటి కంటే కూడా కాన్ సమోసా నేను బాగా తింటా
నా కస్సలు నచ్చదు అది ఆలూ ఆలు నాకు అసలు నచ్చదు మేడం
ఉమ్ సేమ్ నాకు టేస్ట్ అనిపిచ్చదు
అదంతా ఫుల్ అయిపోయినట్లు ఉంటది బాగోదు చాలా
అంటే దాంట్లో స్టఫ్ ఎక్కువ ఉంటుంది అవున్ ఆ అదేంటి పైనది తక్కువ ఉమ్ ఉంది సో అదే ఎక్కువగా అనిపి చ్చిద్ది
అవును
అండ్ సైజ్ ఆఫ్ సమోసా కూడా ఎక్కువ ఉండడంతో నచ్చదు కాన్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి
చికెన్ చికెన్ తిన్నారా ఎప్పుడనా చికెన్ చికెన్ సమోస
ఛీ ఛీ ఛీ మ్యామ్ వెజ్జ్ అండి
నేన్ ప్యూర్ నాన్ వెజ్
ఓ
నాకు స్నాక్స్ లో కడప అది ఆ ఉగ్గాని ఇష్టం మీకేమైనా ఐడియా ఉందా అది
తెలుసు
అది చాలా బాగా ఇష్టం దాన్ని మిరపకాయ్ బజ్జీతో చేస్తారు
మ్మ్ అవునా
అది కాంబినేషన్ అనే తినాలి
ఓకే ఇంకా నాకు ఇది ఇచ్చ ఆ ఐడియా అంటే ను నేను వేరే టైప్ లో చూశానులేండి
ఓకే ఇంకా ఆవును సిటీస్ లోన అయితే కొంచెం ఆ బొరుగులని ఆనియన్ టమాటోతో మిక్స్ చేసి కొంచెం పప్పులేేసి ఆ టైప్ ఆఫ్ స్పైసీ ఇస్తారు పొట్లంలో కట్టేసి
నేను చాలా టైమ్స్ తిన్నాను అది యాక్చువల్ గా అది ఎక్కువ ట్యాంక్ బండి సైడ్ దొరుకుతుంది హైదరాబాద్ లో
ఒక్ ఓకే ఓకే
ఆ ఎ ఎక్కువైతే నేను ఇవ్వే తింటాన్నారు
ఇ లో ఏం బాగా తింటారు
ఎనీథింగ్ చికెన్ ఎనీథింగ్ మటన్
సో మోస్ట్లీ నాన్ వెజ్ తోనే తింటారు
అవును మేడం యాక్చువల్లీ వీక్లీ ఇప్పుడైతే కొంచెం తగ్గించాను మేడం కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను
ఓ అంటే ఎలా ఏంది ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ నైట్ డైట్ లో ఉన్నారా
జస్ట్ జనరల్లీనే తీసుకుంటాను నార్మల్ టిఫిన్ తీసుకుంటాను కాకపోతే కొంచెం లిమిటెడ్ ఎడిషన్లో తీసుకుంటాను ఆ కొంచెం జ్యూస్ తాగుతాను జ్యూసెస్ ఎక్కువ ఇంకా మార్నింగ్ లే లేగనే ఇప్పుడే ఇప్పుడిప్పుడు తింటున్నాను మార్నింగ్ గార్లిక్ తింటాను లేగ లేగగానే
ఓకే యూజ్ ఏంది దానివల్ల
కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి కొంచెం స్ట్రెంగ్త్ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంట
అవునాత్ కారము ఉండదా
హనీతో తింటాం కదా
అంటే ఎలా మింగేస్తారా
లేదు బాగా నల చూ బాగా నళ లోప ఇలు బాగా మంట వస్తుంది వెంటనే వాటర్ తాగాలి నినె ఒక తీసుకుంటానవి తాగిస్తే అయిపోయినట్టే ఇంకా అంటే అది మనం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయక ముందు తినాలది అంటే లెగగానే తియ తినాలి మనం
బ్రష్ కూడా చేయకూడదా
చెయొచ్చు బ్రష్ చేయొచ్చు బ్రష్ చేస్తే తినాలి యాక్టువల్గా బ్రష్
అంటే పీలాఫ్ చేయల పీలాఫ్ చేయకూడదా
చేసి పీలాఫ్ చేయాలి
ఓకే మీరు అవన్నీ చేసుకొని తింటారా
గార్లిక్ ఆ అవును యాక్చువల్గా ఆది గార్లిక్ తీసే వస్త అయి
ఓ ఇప్పుడు అలా కూడా దొరుకుతున్నాయా
ఆ అవును తీసే వస్తున్నాయి సో అవి ఆ నైట్ సోప్ అంటే అట్లా హనీలో సోక్ జేసుకుని అట్లా పెట్టుకొని మార్నింగ్ దినేస్తము
ఓకే హనీ ఎంత వెయ్యాలి
మన ఇష్టం అది హనీ ఎందుకే హనీ ఎందుకంటే కొంచెం మనకి తినాలనిపించాలి కదా అది
ఓ ఓకే ఓకే
మన ఇష్టం అది ఏస్
సో మా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తింటా రు ఆ బ్రేక్ఫాస్ట్ గార్లిక్ దింటారు లెటరా మీరు ఒక జ్యూస్ దీస్ కుంటారా
అవును ఆ ఆఫ్టర్నూన్ లెవెన్ టు ఆ ఇది ఉంటది ఆవకాడో
ఓకే
నేనయితే ఆవకాడో తీసుకుంటాను ఇంకా మిల్క్ షేక్స్ ఉంటాయి కొన్ని ఈ ఆవకాడతోనే
ఓకే పొద్దు పొద్దునే మిల్క్ షేక్స్ ఆ అంటే
పొద్దు పొద్దున్నే అని కాదు ఆ మార్నింగ్ అని గాదు లెవెన్ టువల్ ఆ టైం కి లంచ్ కు ముందు ఉ
గడ్ గుడ్
ఆ లంచ్ అయితే ఒక హండ్రెడ్ హండ్రెడ్ నుంచి టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటా ఆఫ్టర్నూన్ కొంచమే
ఒక్కే
అంటే అది ఉంటది క్యాల్కులేటరు
ఓహో మెజర్ చేసుకొని పెట్టుకుంటారా
అదే చేస్తున్నా ప్రస్తుతానికి ఆ నైట్ అయితే ఏదైనా చపాతి ఆర్ కార్డ్ రైస్ అతే తింటాను కర్రీతో చపాతి మ్యాక్స్ చపాతి ఆర్ రాగి రాగి రొట్టి జొన్న రొట్టి ఉంటాది కదా
ఆ రాగి రొట్టి అంటే గుర్తొచ్చింది రాగి సంగటి తిన్నారా ఎప్పుడైనా
తిన్నాను
అదే రాగి ముద్ద రాగి సంగటి అంటారు అది నాన్ వెజ్ ప్రియులకి నాన్ వెజ్ తో తింటేనే టేస్ట్ ఉంటుంది అని విన్నా నేను నేనైతే పప్పుతో తిన్నా
హు పప్పు బ్యాచ్ సెట్ అవ్వదు అది
పప్పుతో కూడా బాగుందండి.
లేదు మేడం నాన్ వెజ్ త నాటుకోడి పులుసు చేపల పులుసుతోోనాటు అది రాగి ముద్ద చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేయాలి ఒకసారి అయినా
అమ్మో వద్దండి ఆ నేనైతే అంటే కొంచెం సాంబార్ టైప్ ఆఫ్ పప్పుతో తిన్నాను అది కూడా చాలా బాగుంది దాట్ కాంబినేషన్
ఇంకా పచ్చడి పచ్చడి ఉంటది రోటి పచ్చడితో కూడా తినట్ చ్చు పచ్చిమిర్చి రోటి పచ్చడి అని ఉంటది. పచ్చిమిర్చి రోటి పచ్చడి యాక్చువల్ వాళ్ళు సర్వ్ చేసేది కూడా ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారు రోటి పచ్చడి దాని తర్వాత ఆ ఆ
ఓ మీకు కుకింగ్ స్టైల్ కూడా తెలుస అయితే మీరు కుక్ చేేశారా ఏమైనా
అంత లేదు మేడం
మరి ఎలా చెప్తారు ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారు అని కృతింగానా
హు హోటల్ ఉంటది అంటే ఫేమస్ ఫర్ నా రాగి ముద్ద
ఓకే
బాగుంటుంది చాలా బా అంటే అక్కడయితే తినాల్సింది అంటే అది టేస్ట్ చేయాలి అంటే రాగి ముద్ద నాటుకొడి ఆ అక్కడ టేస్ట్ చేయాలి. బాగుంటది అంటే ఫేమస్ ఫర్ బట్ అవును మేడం మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అసలు
ఆ నేను ఫుడ్ ఐటెమ్స్ లో అయితే చాలా చాలా తక్కువ తింటాను. అంటే నాకు రైస్ ఎక్కువగా నచ్చ హలో
ఇవి తింటారా మరి ఆ గార్లిక్ ఉంటాయి నాన్స్
నో నో నో అవును ఆ నాన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ కి సరిపోయేలాగా అనిపిచ్చారు సో నేను
కట్ అవుతుంది మేడం చూసుకోండి ఒకసారి
ఇది తింటాను ఇంకా బోండా తప్పకకుండా ఉండాలి. పిండి బొండా కాకుండా యా రవ్వ బొండా ఉంటుం
నేను ఎప్పుడు వినలేదు అది
ఇంకా ఆ ఆ బొరుగులతో చేసేటటువంటి ఫుడ్ ఇందాక ఉగ్గాని అన్నా కదా అది సగ్గు బియ్యంతో ఉప్మా అటుకులుతో మా ఇలాంటివి ఎక్కువ తింటాను ఇంకా స్వీట్ కార్న్ తో చేసి నేనైతే బాగా తింటాను
ఓవరాల్గా మీకు స్వీట్ కార్న్ ఇష్టమా అని అర్థమైంది.
ఆ ఈ పాప్కన్, ఇంకా ఫ్రూట్ ఐటెమ్స్ ఎక్కువ తింటా రైస్ తో తినాలి అని అంటే చాలా తక్కువ తింటాను. ఒకవేళ రైస్ తోనే తినాల్సోత్ ఆ
బ్రెడ్ ఆమ్లెట్
బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా చెయ్యాలి. కొన్ని కొన్ని చోట్ల స్పైసీనెస్ కాకుండా అంటే ఆ టేస్ట్ తగ్గుతుంది. అది ఇటాలియన్ స్టైల్ అయితే బాగుంటుంది.
ఓకే ఆ ఆ కేఎఫ్సి కూడా తింట్రా
నో కేఎఫ్సి నచ్చదు. నాకు పాస్తా రాను. ఆ ఉమ్మ్ గ్రిల్డ్ శాండ్విచ్ తింటాను.
వావ్
ఒక పిజ్జా తక్కువ
పిజ్జా తినొచ్చు కదా ఏమంటరూ. స్వీట్ కార్న్ కు పిజ్జా కూడా ఉన్ టావని గదా
ఆ పిజ్జా తినాలి అనిన అంటే అది ఎ ఎగ్ తో కలిపిన రెసిపీస్ తో ఉంటుంది. కదా అలా అయితే పిజ్జా తింటాన్
ఎందుకు అట్లా మీ నేచర్ అట్లా, మీ పేరెంట్స్ తింటారా
ఆ తింటారు. వాళ్ళు తింటారు. నేను మాత్రమే తినను
ఎందుకట్లా
ఏమో తెలీదు అ ఆ రోటీ కూడా చాల్ తక్కువ
హ్మ్
అది చాలా సాఫ్ట్గా ఉండాలి అండ్ హాట్ హాట్గా ఉండాలి అలా అయితేనే దింటాను అదర్వైజ్ నొ
ఇవన్నీ జేయాలంటే మీరే కుక్ జేసుకోవాలి
ఆ ఎవరినైనా పెట్టుకుందామండి మీరు ట్రై జేయండి